వినిపిస్తుందా
ఆ వినబడుతుందండి నా వాయిస్ క్లియర్గా ఉందా ఉమ్ ఓకె ఆ అండి ఆ చెప్పండి లంచ్ అయ్యిందా
ఆ ఆఫ్టర్నూన్ తొందరగానే తిన్నాను ఈరోజు మార్నింగ్ లేట్ అయిందా అందుకని
ఓకేఓకే హ్మ్మ్ ఓకేే ఓకె హ్మ్మ్ చెప్పండి అయితే ఏం చే జస్ట్ హుమ్మ్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నా
అవునా ఏంటి కోసం
అంటే యాక్చువల్ గా నేను యూట్యూబ్ క్రియేటర్ ని యూట్యూబర్ ని ఆ హలో ఎవరు సేవ్ చేస్తున్నా అండ్ ఇ అప్లోడ్ చేసాను అయితే నేను ఎక్కువ జెన్యుూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది పెడతాను అదే అన్నీ నేను జన్యుూన్ వే పెడతా ఇప్పుడు మామూలుగా స్కామ్స్ ఉంటాయి కదా అలాంటివి కాకుండా జెన్యుూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ జాబ్
అవి రియల్గా ఉంటాయా నేనైతే నమ్మక ఎప్పుడు చేది ట్రై చేయలేదు
ఏది అంటే ఏం లేదండి నా నా యూట్యూబ్ ఫాలో అంటే చాలా మంది అప్లై చేసుకున్నారు చేస్తున్నారు అంటే ఫ్రీలెన్స్ నాట్ ఫర్ ఫ్రీలాన్సర్ ఇప్పుడు ఉన్నాయిడు ఇప్పుడు అన్నిటి కూడా ఇలాంటి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది
ఆహా
అప్లోడ్ చేస్తుంటాను
నేను మరది అయిపోయి నుంచి ఒకసారి మీ ట్రై చేశాను వాట్సాప్ లో సెండ్ చేయండి
డెఫినెట్గా డెఫినెట్గా అండి ఎందుకు అంటే అందరు ఖాళీ నేను యాక్చువల్ గా ఏంటి అంటే ఇలా ఇంట్లోనే ఉండి వార్క్ చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్గా బాగుంటుందని నేనే క్రియేట్ చేససాను నేను పెట్టుకున్నా అయితే వాళ్ళ యూజ్ అవుతుంది కదా అని
అవును చాలా అవును నేను చూస్తుంటాను కానీ యూట్యూబ్ లో అంటే ఫేక్ ఉంటాయేమో అన్నట్లా ట్రై చేయ్యను
ఏంటి అంటే ఇప్పుడు అలా ఫేక్ ఉంటాయి అనేది నమ్మ ఆ పెట్టే వాళ్ళు వేరే పెడతారు కాకపోతే మనం ఏంటంటే మనము ఆల్రెడీ ఆ ఆ ఆ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి మనం జయన్యూన్గా పెడతాం కదండి హుమ్ హుమ్ అర్థం అవుతుంది మీరే చూడండి జన్యునా కాదా అని తెలుస్తుంది ఓకేనా
ఓకే థ్యాంక్ యూ రా ఇంకా దీనుక్ ఒకసారి మా పిల్లలకి స్టార్ట్ చేద్దాం యూట్యూబ్ చానల్లని ట్రై చేసానా ఎన్నో వీడియోస్ పెట్టాను ఫస్ట్ లో ఒక సిక్స్ట్ ఏమో సబ్స్క్రైబర్స్ వచ్చారు స్ట్రక్ అయిపోయింది ఇంకంతే రాలేదు
ఆ హుమ్ ఆ దానికి నేను జస్ట్ టూ మంత్ త్రీ మంత్స్ అయితుందండి పెట్టేసి
మీకు బానే వస్తున్నారా
సరే చూడండి చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి మీరే రేటింగ్ ఇవ్వండి ఓకేనా
అట్లనా అలా కాదు యాక్చువల్ గా పెడదామని నేను అనుకున్నాను మళ్ళీ ఆ విడోయో అదేమన్నా ఛానలు తెలుస్
నేను పెట్టడము అని అనేది కాదండి కాకపోతే అంటే మ నేను అప్లై చేసుకుంటాను నేను వర్క్ చేసుకుంటాను చాలా బ ప్లాట్ఫామ్స్ లో చేస్తాను సో నే నాతో పాటు అందరు కూడా యూటిలైజ్ అవ్వాలన్న ఉద్దేశం తో పెడుతున్నాను అలా నేనైతే అదే ఆలోచనతో వెడుతున్నానండి
అవునా థ్యాంక్ లే మాలాగే చాలా మందికి యూజ్ అవుతది
ఆ అదే అని
ఇంకా ఏం చేస్తున్నారు మీరు చాలా మెచ్యూర్ గా ఉన్నారు అయితే
అంటే
ఇంకా మీకు అంటే మ్యారేజా అయింద
పెళ్లంటే నాకు ఇక ఒక బాబు ఒక పాప ఒక పా ఒక పా అంటే అంటే ఇంకా ఏదన్నా చేయాలి కదండి స్టడీస్ చదువుకున్నది ఎందుకు అ యూటిలైజ్ అవ్
అవునవును నిజమే కానీ నాకు నాకు ఇద్దరే ఉన్నారు కానీ నాకు టైం అస్సలు దొరకదు
ఆ
అంటే అది మీరు కొంచెం తొందరగా లేస్తారేమో మార్నింగ్ అయితే సెట్ అవ్వడానికి
ఇంక తొన్ ఆ తొందర అంటే కొంచెం పిల్లలు కూడా పెద్దగా అయ్యారు పాప పాప ట్వెల్ ఇయర్స్ ఉంటుంది బాబు వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఉంటాడు
అవునా ఓకే ఇక స్కూల్ స్టార్స్ పంపించాలా
యస్ మండే నుంచి
అంటే ఏ రోజు మంచి రోజు అడిగారా మీరు
ఆ మండే వచ్చేసి అడగలేదు కాకపోతే అవును కాకపోతే ఇంకా స్కూల్స్ కి ఎందుకు అలా ఉంటుందిలే గాని
అంటే ఏదో చాలా రోజుల తర్వాత క్లాస్ చేంజ్ అవుతున్నారు కదా రేపు మంచి రోజు అని మా ఫ్రెండ్ అనింది పక్కింటి అమ్మాయి పం
ఆ ఆ రేపు ఆల్రెడీ స్కూల్స్ లేవు కదా ఫిఫ్ టీన్త్ నుంచి మండే నుంచి
ఆహా లేదు మా అమ్మాయి ఇక్కడ చైతన్య స్కూ స్కూల్ చదివేది రేపు స్టార్ట్ అని చెప్పి అప్పుడు పె పెట్టారు మెసేజ్ కాలు కాల్ సేసారు
ఆహా ఏమో మా ఇక్కడైతే మొత్తము మేమున్న ప్లేస్ లో అయితే మొత్తం ఇంగా ఫిఫ్టీన్త్ నుంచే
అవునా కానీ బుధవారం చాలా మంచి రోజు అంట టూ డేస్ ఎంజాయ్ చేస్తే చేసినారు లేండి బుధ బుధవారం నుంచి పంపించండి మా డాడీ అయితే అదే చెప్పాడు చాలా మంచి రోజు ఆ రోజు పంపియి
అంత మంచీ రోజు అంటే ఇక్కడ ఇక్కడ స్కూల్స్ ఎలా ఉంటాయి తెలుసా ఫస్ట్ డేనే స్టార్ట్ చేసేస్తారు ఐ సి ఐ సి ఫస్ట్ డేనే స్టార్ట్ చేసేస్తారు అలా అని ఇంకా మళ్లీ వాళ్ల హోం వర్కులు ఆ మళ్లీ ఫోన్స్ చేసి ఉమ్ అంతే అలానేే
ఓకే
ఇంగా అన్ని ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గా ఉంటాయి
ఓకే సిటీస్ లో ఉంటారా మీరు
ఆ హైదరాబాద్ అండి
ఓకే మాది ఇక్కడ విలేజ్లేండి అందుకని చెప్పి మాకు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపించుకోవచ్చు అన్నమాట
లే ఇక్కడ అయితే పెద్ద స్ట్రిక్ట్ గా ఉంటుంది ఫస్ట్ డే ఉంటుంది టైమ్ టేబుల్స్ ఇస్తారు అది ఇస్తారు అన్ని బుక్స్ ఆ ఫటాఫట్ అయిపోతాయి అన్నీ
అవునా ఓకే అయినా అక్కడ చదువులకి ఇక్కడ చదువులకి చాలా డిఫరెన్స్ లే మేము కూడా సిటీస్ కి షిఫ్ట్ అయ్యి పిల్లలను పంపిద్దామా అనిపిస్తుంది కానీ మా ఆయన చేసే జాబ్ అట్లనా కానీ మా ఆయన జాబ్ ఇక్కడనే బెట్
అంటే బిజినెస్సా
లేదు మహేంద్ర ఫైనాన్స్ లో వర్క్ చేస్తారు మా హస్బెండ్
అంటే ప్రైవేట్ కంపెనీ
మహీంద్ర ఫైనాన్స్
ఆహా అదే ప్రైవేట్గా
ఆ ప్రైవేట్
ఉమ్
అందులో ట్రా రైతులే కదా వీళ్ళకి ఇంపార్టెంట్ ఇట్ల పల్లె అయితేనే బెటర్ అన్నట్టు ఇక్కడే కాంప్ర మైస్ అవుతున్నాం లేకోకుంటే ఎళ్ షిఫ్ట్ అయిను అంతేం ఇక్కడ ఏమంత ఎడ్యుకేషన్ అంత బెటర్ గా ఏం అనిపిచ్చట్లేదు కానీ తప్పట్లేదు
అవునా ఇంకా చెప్పాలండి కాఫీ ఆహా అలా అలవాటులేదు ఇప్పుడు నాకు మెయిన్ గా చెప్పాలంటే సమ్మర్ పడదు ఏ
అవునా ఆ నాకు బాగ పడుతున్నాయి అప్పుడే ఒక టెన్ డేస్ నుంచనే
ఆ ఇక్కడ ఇక్కడ వర్షాలు ఏంటి అంటే టూ డేస్ వచ్చింది మళ్ళీ స్టాప్ అయిపో పొయింది మళ్ళీ హీట్ హీట్ మళ్ళీ షురు అయింది ఇవన్న అవుతూనే ఉన్నాయి తీస్ అంటే టూ డేస్ వర్ష్ ర్షం పడిన తర్వాతనే హ్యాపీగా ఫీల్ అయ్యమ్మా రైనీ సీజన్ వచ్చింది అనుకున్నాం మళ్ళీ స్టార్ట్ అయింది
అవునా మా సిస్టర్ కూడా అక్కడే ఉండేది అలా అని చెప్పింది ఆ ఇక్కడ వర్షాలు వచ్చినా కష్టమే ఎండలు వచ్
వచ్చినా కష్టమే ట్రాఫిక్ ట్రాఫిక్ లేక ఇరుక్కుపోయినమంటే తూ వాణెమ్మో ఊపిరి ఆడకుండా అయిపోద్ది
అదే అదే ఏదొచ్చినా ఇడు కష్టమే ఏం ల్యాకోకున్నా కూడా కష్టమే అండి ఇంకా అక్కడ మీరు నెగిటివ్ ప్లేస్ అక్కడేనా ఇక్కడ మా వేరే సి ప్లేస్ నుంచి ఫ్ ఉన్నార అక్కడ
ఆ లే అంటే దగ్గర్లోనే ఒక ఆ కి ఈ క్కన్నే లోకల్ లోనే కాకపోతే కొంచెం అంటే బార్డర్ అంటారు కదా
అవునవునులేండి
అక్కడ నుంచి ఇక్కడ ఇంగ ఇక్కడనే షిఫ్ట్ మా హస్బెండ్ ఇక్కడ మ్యారేజ్ అయిపోయింది ఇక్కన్నే షిఫ్ట్ అయిపోతాను
మీరు ఇందులో ఎన్ని రోజుల నుంచి ఉన్నారు
ఎందులో
ఇప్పుడు నేను కాల్ చేస్తున్నానే అందులో
ఇంకా దాని గురించి మనము తర్వాత మాట్లాడుకుందాం ఏనా అంటే ఈ టాపిక్ దీంట్లో మాట్లాడుకునేది లేదంట అదే జస్ట్ నేను రీసెంట్ చెప్పాను కదా అండి నే ఆ జస్ట్ రీసెంట్ ఇలాన్ టె ఆపర్చుని ఇట్లాంటివన్నీ కూడా నేను పెట్టిన దాంట్లో చాలా యూటిలైజ్ అయితాయి చూడండి అంటే మీరు ఆ ఈట్లా మనం ఫ్లెక్సిబుల్ టైమ్ లో వర్క్ చేసు కోడానికి చాలా యూటిలైజ్ గా ఉంటుంది నేను నేను ఇప్పుడు
అవునా ఆ తప్పనిసరిగా నాకు చాలా ఇన్ ఇన్ఫర్మేషన్ చానా యూజ్ అవుతుంది అందులో నాకు కావాలి కూడా
మేబీ మిమ్మల్ని దేవుడే కాల్ చెప్పిచినట్టునాడు
అవునవును ఇప్పుడే అనిపిస్తోంది అంటే నాకు యాక్చువల్ గా మీ నేమ్ నచ్చి మీకు కాల్ చేసా
అవునా థ్యాంక్ యూ
అంటే నాకు నీ బీటెక్ చేస్తున్నావు నాకు ఒక అమ్మాయి ఇలాంటివి నీ పేరుతో తను ఉన్నింది చాలా షార్ప్ అనమాట
ఓకే ఐ థింక్ ఐ థింక్ అండి నేమ్ ఉండే వాళ్ళందరు షార్ కోరే ఉంటారాన్
అవిండచ్చు చాలా అంటే చాలా ఎంత షార్పొ అంత మంచిది అందుకని చేసా.
ఆ ఆ ఆ పేరున్న వాళ్ళు షార్ప్ అండ్ మంచితనం కూడా ఉంటుంది.
అవును తనైతే చాలా మంచిది అవునవును బలే చెప్పావ్ తన సేమ్ అంతే కోపం ఎక్కువగాని
అబ్బా ఎగ్జాక్ట్లీ నా మెంటాలిటీయే ఉన్నటే ఉంది కో పడిన అంటే ఇంక అయిపోతుది బీభత్సం అయిపోతుది మళ్ళీ
నమ్మలి తన వాళ్ళతో మాట్లాడదు
ఆ అన్ ఆహ్ హా సి ఎవ్వరు తను యాక్చువల్ నా గురించి చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది.
అవునా ఇంకా
ఇంకా చెప్పాలి అండి ఇప్పుడు ప్రెజెంట్గా అయితే షాపింగు ఆ ఆ రీసెంట్గా నా బర్త్డే అయిందండి ఇవో పట్టిలు డ్రెస్సెసు షాపింగ్ చేసాను
మీరు ఆన్లైన్ చేస్తారా బయటికెళ్ళి చేస్తారా
అమ్మో నేను ఆన్లైన్ కయితే దగ్గ పోనే పోను అంటే పోత పోయినందుకే దాని గురించి తెలుసి నందుకే నేను బయ్
అవునా
అంటే ఓకే మనం నెక్స్ట్ ఓకేనా ఆ ధన్ ధన్యవాదాలండి ఓకే బాయ్